ఆ
హలో అండి
గుడ్ ఈవినింగ్ మేడం
గుడ్ ఈవెనింగ్ అండి బాగున్నారా
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
అండి ఆ బావున్నామండి
ఇంకా తినలేదు మేడం తినాలి టైం పడుతుంది ఇంకా కొంచెం
అవునండి మేము ఇప్పుడే తిందామని లేదండి మేము తిందా మని అనుకుంటున్నాము ఇంకా తినలేదు తినాలి
అవునా ఇవాళ్ళ ఏం చేశారు మేడం కర్రీ
ఆ టమాటా చారు అండి టమాట చారు ఎగ్ ఫ్రై
వైట్ అమౌంట్ చారయా మేడం మ్ హుమ్ డైలీ ఎన్ని ఎన్నింటికి తింటారు మేడం మీరు
ఏంటండి డైలీ
డైలీ ఎన్నిటికీ తింటారు మీరు అన్నం
ఆ మిన్ ఎయిట్ థర్టీ నైన్ వరకు అండి
అవునా మేడమ్
మ్ పిల్లలైతే ఒక్కోసారి లేట్ అవుతుది నైన్ థర్టీ వరకు అవుతుది ఒక్కోసారి ఎయిట్ ఓ క్లాక్కి వాళ్ళకి ఆకలైనప్పుడు తినేస్తారు నాకు మాత్రం ఎయిట్ టు నైన్ వరకు తినేస్తా అండి నేను
మరి ఇవాళ టైం అయిపోయింది కదా మేడం మరి
అయిపోయింది ఈ రోజు కొంచెం ఆ కొంచెం పని ఇంట్లో పని చేసుకున్నా అట్లనే లేట్ అయింది ఆ ఆ వాళ్ళు తిన్నారండి వాళ్ళది అయిపోయింది ఇందాకే వాళ్ళు తిన్నారు ఇంకసరే అని రాలేదండి ఇంకా వస్తారు ఒక టైం పడుతది అన్నారు ఇంకా రాలేదు ఇంకా అండి మీ పిల్లలు ఏం చేస్తున్నారండి
మా పిల్లగాలు ఇంకా ఎట్లానే ఉన్నారు మే మొబైల్ చూస్తున్నారు వాళ్ళు
ఓకే ఓకే మొబైల్ వచ్చిన తర్వాత ఎవ్వరు లేకున్నా పర్లేదు అన్నీ అందులోనే ఒక్కరు ఉన్న టైం పాస్ అయిది కదండి మొబైల్ తోని కానీ ఏం చూస్తారు చూడలేరు
ఆ మేడమ్
కానీ ఏం చూస్తారండి అంతసేపు కూడ చూడలెం విసి విసుగొస్తది మొబైల్ కూడా వాడి వాడి ఆ హ అవునవును కార్టూన్స్ కూడా చాలా ఇప్పుడు పిల్లలకు సంబంధించి న స్టడీ గురించి అన్ని
ఇ స్టడీ గురించిస్తుఆ అసువంటియె చూస్తున్నారు మేడం వాళ్ళు
అవునండి చాలా మంది చాలా క్రియేటివ్ స్ ఉన్నారు ఇంకా అండి అమ్మగారు ఏం చేస్తున్నారండి
మమ్మీ గారు ఏం లేదు మేడమ్ మమ్మీ గారు హల్లా ఉన్నారు టీవీ చూస్తున్నారు వాళ్ళు మమ్మీ టీవీ చూస్తుంది
మ్ హుమ్ నాన్న ఏమైనా వర్క్ చేస్తారా ఇంట్లోనేనా ఉండేది
వెళ్ళి వచ్చారు మేడం వర్క్ చేస్తాంఅని
అనా
మార్నింగ్ వెల్తడు సెవెన్కి ఎల్లి మళ్ల ట్వెల్వ్ థర్టీగా వచ్ టుకి వెళ్లి మళ్ల ఫైవ్ ఓ క్లాక్ కి ఇంటికి వచ్చస్తారు
ఓకే ఓకే ఉమ్ ఇంకా అండి
గా మనం చెప్పాలిగా మీరే
అహ ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తారా అమ్మ నాన్నని తీసుకొని బయటికి
అవును అవును మేడమ్ వెళ్ళేది ఉన్నది మేబీ ఇప్పుడు మేబీ మా వైఫ్ కి కొంచం ఎగ్జామ్స్ ఉన్నయ్ ప్రాక్టికల్ నడసున్నయ్ ఆమె కంప్లీట్ అయిన తర్వాత మేబీ ఆగస్ట్ అంటే సెప్టెంబర్లో వెళ్ళాలని అనుకుంటున్నాం మనం సెప్టెంబర్లో నెల్లూరు వెళ్ళాల అనుకుంటున్నాం కొంచెం దర్శనం కూడా చేసేది ఉన్నది అక్కడ దర్శనం చేసి కొంచెం ఆ దేవుడి దర్శనం చేసుకొని రాంగా కొంచెం మళ్లా అటు మైపాడు బీచ్ ఉన్నది కదా మనం
అవును బీచ్ ఉంటది అటు సైడు ఉ
ఉన్నది అమ్మయిపడు కృష్ణాపట్నం ఉన్నది అవి కొంచం తెంపితీద్దాం ఆ అవన్నీ అటుపోతే ఒకసారి దింపి చేేద్దామన్నట్టు ప్లానింగ్ ఉన్నది
చెయ్యండి కొంచెం బెటర్ ఆఫ్ అయితది మనకి రోజు వర్క్లో ఉండి బయటికెళ్తే ట్రిప్ లాగా ఫ్యామిలీ
సో ఫ్యామిలీతో తిరిగితే కొంచెం బట్ట ఉంటాయి వాళ్ళగు
అవును వాళ్ళు ఇంకా జోష్గా ఫీల్ అయితరండి వాళ్ళని ఇప్పుడు తీసుకెళ్ళం కదా ఇప్పుడు ఇదే టైమ్లో మనం చూసుకోవడం
ఆ ఈ టైమ్లో వాళ్ళు గూడా చూడానికి బీచ్ కూడా చూడసినట్టుంటది వాళ్ళకూ
అవునవును అలా రెస్పాన్సిబిలిటీగా చూస్ ఉంటేనే బాగుంటది వాళ్ళకి ఏజ్ నా వాళ్ళకి సంతోషం ఎక్కువ ఉంటది మనం ఎంత కేర్ తీసుకుంటామో అంత హ్యాపీ ఫీల్ అయితరు మాక్కయ్య గారి
ఉ
ఉ కొంచెం వీళ్ మా అత్తమ్మగారి కూడా ఫుల్లు తిరగాలని ఇష్టం మంచి అన్నింటిలో చిన్న పిల్లలనే మంచిగా డ్యాన్సులు పాటలు పాడతారు అన్ని మత్తమ్మ కూడా ఇష్టం బయటికి ఆ ఇష్టం బయటకి వెళ్లాలంటే కూడా కొంచెం వీలు పడదు కొంచె తక్కువ ట్రిప్పులు ఇప్పుడు రెగ్యులర్గా ఏం వెళ్ళము ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కట్ల ఏదో చిన్న చిన్న హెచ్చరికని
ఫంక్షన్ ఇంట్లో ఏదైనా పంక్షన్ ఉంటే డాన్స్ చేస్తాను అని
ఆ చేశారు మా మామయ్య మాత్తం ఇద్దరు చేసారు ఇప్పుడు మా మామయ్య లేరు చనిపోయరు అత్తమ్మ అత్తమ్మ ఒక ఇప్పుడు టూ ఇయర్స్ అయిం మామయ్య హెల్త్ బాగలే ఆ చెంతేనండి అత్తమ్మా ఫుల్లు ఇద్దరు బాగ చేస్తుండే ఆ ఇయ్య ఫుల్లు అనిపిస్ అసలు మంచిగ చేస్తుండే తనకి ఇష్టం ఇంట్రెస్ట్ అనమాట జోష్ ఉండడం పాటలు పాడుతది మళ్ళీ చేస్తామండి ఆ సార్ వాళ్లు జేయరు
చూడి మీరే చేస్తారా
చెయ్యరు వాళ్ళు ఆ నువ్వు చెయ్యాలంట మా తోటి కోడల్ని కూడా అంతే వీళ్ళు చెయ్యర్ వీళ్ళకు మొహమాట మా పార్లర్లకి అంటే మా మా ఏజ్ వాళ్ళు ఉంటే మేం చేస్తాము లేకుంట నేను కూడా గమ్మునుండి పోతా కొంచెం మొహమాటం అనిపి స అందరిల చేయడానికి
కెలు ఓ గ్యాంగ్ వేరేటోలు ఎవరన్నా మనం మన వాళ్ళు మన తోటి వాళ్ళు మన వయసు వాళ్ళుతో పాటు చేస్తా ఉంటే ఏం కాదు ఇగ మనమే పర్టిక్యలర్లీ ఒకటిగా ఒక మన ఇద్దరమే ముగ్గురమే చేసినామంటే అందరు చూస్తూ ఉంటారున్నట్టు మనకి మంచిగా అనిపియ్యదు
ఆ అవునండి అందుకే మొన్ననే మా ఆడి పడుచు వాళ్ళ మనుమరాలిది శారీ ఫంక్షన్ అయిందండి ఇక్కడ చేసింర్రు ఇక్కడ ఆ ఫామ్ హౌస్ లో చేసిఉండే ఒక టూ మంత్స్ బ్యాక్
ఉమ్
అందరిగా అందరూ దగ్గర వాళ్ళే గని ఇగా కొంచెం చేసాం వీళ్ళ వీళ్ళు వస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది వీళ్ళు రారు మనల్ని చేయాలంటే ఎక్కడ చేస్తాము మమల్ చి చెయ్యం అక్కడ ఇగా మా ఆడపడుచు వాళ్ళు మా కోడలు వాళ్ళు ఇంట్లో బాగా చేసారు కొంచెం ఎంజయ్మెంట్ అనిపిస్తది ఫ్రీ అయిపోతది బాడీలా
ఈ ఇంట్లోనా ఉంది గదా కొంచెం ఫంక్షన్ లో పోయినప్పుడు కొంచెం ఫంక్షన్ కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది కొంచం మనం డాన్స్
అవునండి ఫ్రీ అయితది అవును ఇంకా అండి చేస్తారా మీ వైఫ్
ఆ మా వైఫ్ చేస్తది మేడం నాతో పాటు చేస్తది
ఓకే ఓకే మీరు చేస్తారేమో బెటర్ అట్లా అట్లా హస్బెండ్ది కొంచెం ఏమంటారు సపోర్ట్ ఉంటే ఇగ ఫ్రీ ఉండొచ్చులేండి మీది చూ మాట్లా అర్థమౌతుంది మీరు ఫ్రీడమ్ ఇస్తారు ఫ్రీనేస్ ఉంటారు అని
ఏముంది మేడం చెప్పండి ఇగ అర్థం చేసుకోవాలి ఒకరికి ఒకరు అర్థం చేసుకోవాలి ఆమె కూడా ఇప్పుడు మేబి అక్కడ అంత ఏం లేకున్నాగని మనం అయితే ఇక్కడ మ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి మనం కూడా ఆమె కూడా కొంచెం ఫ్రీడమ్ అనేది ఉండాలి కదా
అవును మీలాగా ఆలోచించాలి కదండి కొందరికి అంత థింకింగ్ ఉండదు ఒకేలే వర్క్ చేస్తుందా అయి ఇంతే ఉంటది లక్కు తను కూడా మీ వైఫ్ కూడా అర్థం చేసుకోవడం దొరకడం అట్లా
చేసేది ఏముంది మేడం అర్ధం చేసుకుంటే ప్రతిదీ అర్థం చేసుకోకుంటే ఈ అన్ని అయితా ఉంటాయి ఒకలికి ఒకలు అర్ధ అండర్స్టాండింగ్లా ఉంటే అయిపోతది ఆమె చెప్పినప్పుడు మనం మనం చెప్పినప్పుడు ఆమె అలా చేస్తేనే కదా అనేది ఆటో ఆటోమేటిక్గా గడుస్తా ఉంటది నువ్వెంత నేనింత అంటే ఆమె ఒక మాట నేనొక మాట అంటే లొల్లిలు అన్ని అయ్యి మళ్ళ మన మనం మన ఇజ్జత్ మనమే పటాస్ చేసినట్టు
అవునండి అది ల్యాగ్ అయిపోతది ఇగ బాగుండదు
చుట్టుపక్కలు మనం మన మన దగ్గర వచ్చి చెప్పాలి ఇట్లా కాదు అట్లా కాదు అది అవసరమా
అవునండి మళ్ళీగా బయట పడిపోతాం అందరు చెప్తుంటారు బాగుండదు
మరి మన ఇంటి మ్యాటర్ మనం ఏదో మనమే సాల్వ్ చేసుకోవాలి గానీ బయట వాళ్ళు మనకు వచ్చేటట్టు చెప్పేటట్టు చెయ్యొద్దు అది ఏదైనా కానీండి మనం
అవునండి బె
ఏదున్న మనం మన దాంట్లోనే హ్యాండిల్ చేసుకోవాలి కతం చేసుకోవాలి మేబి ఏముంటది మనం ఏదైనా ఉంటే ఎప్పుడైనా నాకుంటేనే కొంచెం ఆమె కొన్ని కూడా అద్దంత అప్సెట్ అయి ఉంటాంది మళ్ళ నార్మల్ గా దాన్ని నైటే క్లోజ్ చేసి ఇస్తాం మేము
ఆ బెటర్ అలా అయితేనే మాట్లాడుకొని కమ్యూనికేషన్ ఉంటేనే కదండి ఏదైనా సాల్వ్ అయ్యేది
అవునవును మనం ఏది ఉన్నా గాని మాట్లాడుకుంటానే కదా క్లియర్ అయ్యేది మనం మాట్లాడ కుండా మీరెంత నేను ఎంత సరే మనం వెళ్లలేదు ఏదో కోప్పడ్డాం కోప్పడ్డ తర్వాతది మనం అలాగనే ఉంచాడం అనుకోండి ఆమె అలాగనే ఉంటుంది మనం ఫ్రీడమ్ అని ఆమెది కూడా ఏమే ఏన్ని మాట్లాడతలేడన్నట్టు ఆమె కూడా ఫీల్ అయి ఉంటుంది దాన్ని బట్టి
ఉంటరూ అవునవును అందుకే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే
ఏదై అయింద సర నైట్ మళ్ మనం లోప పోయిన తర్వాత మాట్లాడ క్జ్ చేసే కంప్లీట్ అయిపోతుంది ఏదో దాని గురించి
అవునండి ఇలా ఉంటే టేనే బాగుంటదండి లైఫ్ ఎప్పుడు ఏమైతే తెలియదు ఎందుకు ఉండని రోజులు మనిషి ఉంటే చాలా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే క్లియర్ చేసుకుంటే అవును అదే అనిపిస్తుంది
ఆ అంతే నాకు కూడా అంతే అనిపిస్తుంది మ ఎదుట వాళ్ళు మనకి చెప్పొద్దు మనం ఎవళని ఛాన్స్ ఇయొద్దు
ఛాన్స్ ఇవ్వొద్దు అది అది మనది గ్రిప్ బాగుంటది ఫస్ట్ ఫ్యామిలీలా బయట పడకుండా ఉండాలంటే
మనకు మనం వేరే టోల్లకు చెప్పొద్దు మనకు వేరే టోలు చెప్పద్దు బస్ అంతే ఏదిన్నా మనదాంట్లో మనం ఎట్లా ఏమైనా కానీయండి ఏమైనా చేయండి థార్డ్ పర్సన్ అనేది రావద్దు మన మన దాంట్లో
అంతే అలా అయితేనే ఇప్పుడు మన పిల్లలకు కూడా స్ట్రాంగ్ ఉంటది ప్రతిదీ మన అమ్మ నాన్నైనా ప్రశాంతంగా ఉండగలుత తారు వాళ్ళ సైడ్ అయినా ప్రశాంతంగా ఉండగలుగుతారు కొంచం ఆ మనది బయట పెట్ ఎవ్వరికైనా ఉంటాయండి కొన్ని ఎలిగేషన్స్ ఉంటాయి ఇంట్లో కానీ అంది అక్కడ మటుకే సాల్వ్ చేసుకోవాలి
అవునవును దాన్ని బట్టి ఇగా లాగిద్దు మనము ఎక్కువ లాగద్దు లాగ కడికి లాగాలి ఖతం చేసుకోవాలి దాన్ని
కానీ నిజంగా అండి కొందరు ఉంటారు వాదిస్తూనే ఉంటారు కదండి ఆ వాదించడం వల్ల ఆ మెంటల్ టెన్షన్సు స్ట్రెస్ ఏం మాట్లాడలేరు అరుస్తారు ఆ కోపంలో ఏం చేస్తారో తెలిదు ఎన్నో అయితా అండి నిజంగా అసలు కోపం వస్తే కంట్రోల్ చేసుకునే శక్తి ఉండాలి ఫస్ట్
ఉండాలి అబ్బాయి మనం మనిషి అన్నప్పుడు మనం ఒక మనిషి అన్నప్పుడు ఎదుటోల్లు కూడా అదే కదా ఆమె కూడా ఇప్పుడు అంటే మనం అద మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి మ్యారేజ్ ఏదో ఆమెను కొనుక్క కొని తేలే కదా మేడం ఆమె కూడా ఒక ఇంటిని ఆమె కూడా ఒక ట్వంటీ ఇయర్స్ వల్ల మమ్మీ డాడీ వాళ్ళ పెంచి ప్రేమగా పెంచి అన్ని సంవత్చరాలు పెంచి చేసి ఆమెకు మన చేతిలో పెడుతున్నరంటే ఆమె కూడా అ అక్కడను అందరిని వదిలేసి మన దగ్గరికి వచ్చింది అప్పుడు కూడా మనం సరే అయిత ఈ చిన్న చిన్న మ్యాటర్ ఏదన్నా అయినప్పుడు డిస్టర్బెన్స్ అయితాది కానీ దాన్ని మనా అక్కడనే సాలువ్ చేసుకోవాలి నథింగ్
అవును మీరి ఇంత మంచిగా చెప్తున్నారు ఎంత లక్కు తను అయితే
ఎందుకంటే మేడం ఇది మేము కూడా మా ఇంటి నుండి ఒక చెల్లని మా సిస్టర్ని కూడా మేము వెరేటో లకి ఇచ్చాం అది కూడా అలాగనే చూసు ఆమె అంటే మన ఇప్పుడు వేరేటళ్ళకి మనం ఎట్లా చేసి తెచ్చాము మా ఇంటి చెల్లి కూడా మేము బయటకి వేరెటళ్ళకి ఇచ్చాం కదా
అవునండి అలాగే ఉండాలి
పోలే
అవును గ్రేట్ అండి అట్ల అసలు అలానే ఉండాలండి ఇప్పుడు ఆ ప్రతి ఒక్ ఒక్కరు కూడా కొన్ని చాలా మటుకు అర్థం చేసుకునే వాళ్ళు తయారవుతున్నారు ఇప్పుడు ఈ జనరేషన్ లో ఒకప్పుడు అంటే లేడీస్ అంటే అబ్బ లేడీస్ పని చేస్తరు అంతే వాళ్ళది ఏం లేదు అనుకునే వాళ్ళు
ఊ
ఇప్పుడు కొంచెం ఓకే అంట్ కొంచెం కొంచెం మారుతున్నారు జనాలు ఇప్పుడు జనరేషన్ లో అయితే
అర్థం చేసుకోవాలి మేబి చూడండి మేడం దీంట్లో ఏమైతది అంటే ఓకే ఇప్పుడు మనం అంటే ఇద్దరు హస్బెండ్ వైఫ్ లా ఏదైనా మ్యాటర్ అయిపోయింది ఇద్దరు అప్ అప్పుడప్పుడు సాల్వ్ చేశాం దాన్ని తెగించి మళ్ళ ఈమే కొంతమంది ఏం చేస్తార్ వాళ్ళ మమ్మీ డాడీకి చెప్ అక్కడ నుంటి మళ్ళా వాల్లు ఫైర్ ఇక్కడ ఈయన ఆగడు ఆహ నువ్ ఇక్కడ్ నుండి మ్యాట్ టర్ అడిగిపోతుందా మళ్ళా ఫైర్ అవసరమా థర్డ్ పర్సన్ అలా ఇన్ ఇన్వాల్వ్ కావడం
అవును ఇవన్నీ అవుతుంటయ్
ఓకే వాళ్ళ డా ఓకే వాళ్ళ డాడీ కూడా ఏం చెప్తడూ మంచిగా లేదు ఏం చే నం మీ భర్త నో ఏం చెప్పిన ఓకే వాళ్ళ మీ మధ్యలో ఉండాలె కానీ ఇట్ల ఇట్ల అనీ వాళ్ళ డాడీ చెబుతాడు కానీ వాళ్ళ మమ్మీ చెప్పదు అలా
అంతేనా అండి.
కొంత మంది ఉంటారలా
కొంతమంది ఉంటారండి కానీ అలా అలా వాళ్ళు పేరెంట్సు ఒక మాట అవును పేరెంట్స్ ఒక మాట మంచిగా అలా కాదు అవుతూనే ఉంటయ్ మీరు మీరు అండస్టాండ్ చేసు కొండి ఏం కాదు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితయ్ అని అంటే ఊ
కొంతమంది మమ్మీసూ ఇలా చెప్పాలె అమ్మాయికి ఏదున్నా మీరు దాంట్లోనే మీరు ఇద్ ఇద్దరే అండస్టాండ్ ఆవిడే ఏదైనా మాటల్నో ఏదో మీరు చేసుకోవాలి మా దగ్గ రావద్దు మల్ల కాకపోతే మీరు కూడా వేరే టోళ్లకు చెప్పద్దు ఇట్ల ఇట్ల అనీ వాళ్లు చెప్పుకోవాలి థాంక్యూ మేడం చాలా బాగా మాట్లాడేరెరు మీరు
ఓకే అండి థ్యాంక్యూ అండి ఉంటానండి
ఉంటాన్
ఆ ఓకే అండి